ఆ హాయ్ అండి బావున్నారా బావున్నాను ఆ బాగున్నాము అండి
ఏం చేస్తున్నారు
ఏమి లేదు అండి కింద మాకు కరెంట్ పోయింది అయిత్ ఇప్పుడే కొంచెం పైకొచ్చినం ఇక్కడ ఒక చెట్టు ఉంటే దానికి జాంకయలు తెంపుకొని తింటాన్నం అండి
హమ్ వావ్ మంచి జాంకాయలు ఉన్నాయాండి మీకెళ్ళి
ఉన్నాయి అండి అకడ చెట్టుకు గాని అవి అందట్లేవ్ పురుగులు ఉంటాన్నయి దాంట్లో క కొంచెం పండుగ ఉంటాయి గదా దాంట్లో పురుగులు ఉంటాన్నాయి
అవునా కచ్చ కచ్చయి అయితే మంచిగుంటాయండి జాంకాయలు పండివి నాకు నచ్చనే నచ్చవు
పండివి తిన్న గుడా తిన్నట్టు ఎం అనిపియదు
అవును పత్తిలేరా పోయినప్పుడు అందరు పండు జాంకాయలు తెత్తారు నేన్ అస్సలు తినకపోయేది
ఆ తినాం
కరువు పనీల ఇయ్యాల పేరు ఎక్కిచ్చుకున్న అండి డిమాట్ కొట్ ట్టమని చెప్పిన సార్కి బిల్లసిస్టెంట్కి కొడతా అన్న ఏదో ఏమో చేయాలట అన్ని చెట్లో ఏమో పెట్టాలట
ఆహా
అయితే ఇందంకానే చెప్పొచ్చినా సరే రాస్తా అని అన్నడు
ఉహూ
ఇంటికాడ ఉండి ఏం చేద్దాం అని అట్ల పనికి అన్న వెళ్దామని
అవును మరి చెట్లు పెట్టడానికి పోతే ఎట్లా ఎంత పడతయి అంట
ఆ చెట్లు పెట్టడానికి ఎంత ఏముంది అండి మంద్ ఇద్దరిద్దరు జత్ త జత అయితరో మరి ఎట్లనో
ఎన్ని ఎన్ని వెట్టలో
ఏమో అండి ఎన్నెన్ని పెట్టాల్నో ఒక్క వారం పోయి జుస్
అవును ట మా ట ఇంక ఎవరు వొస్తారు మరి వొస్తారు అట్నా చాలా మంది
ఆ సైడ్ వొస్ స్తున్నర్ అండి ఒక ఇద్దరు ముగ్గురు వొస్తున్నరు
ఉహు
కొట్టిందో కొట్టలేదో గాని చెప్పిన
ఆహా
ఆహ్ ఆహ్ అవ్ను
ఎన్ని చెట్లు పెట్టామంటారా ఏమంటారు ఎట్లైనా ఒక రోజుకి మూడోందలు ఇస్తారు గంతే
ఆ అవ్నండి
ఆహ్ అదే రేపు సండేన్నే గద సోమవారం నుం
ఆ సోమవారం నుంచే అండి ఇయాల డిమాండ్ కొడ్తే సోమవారం నుంచి పనుంటది
ఆహా హు
ఆహా
ఏమో అండి మరి మా సైడ్ ఎవ్వరు అనలే కదా ఇట్ సైడ్ అనితోదినే అలు గిట్లా పోతు రన ఆవిడే మన్లే
అవ్
అంటే వాళ్ళకి చెప్పిండో చెప్పలేదో అసల్
ఆ కావొచ్చు ఇప్పుడిప్పుడే అనుకుంటాళ్ళు కరుపను గురించి
ఆహా అంటే ఇంకా పూర్తిగా తెలివదన్నట్టు
ఆ తెలియదింకా అది ఏంటిది ఏం కతనేది ఇంకా సడన్గ తెలియదు పేరైతే ఫోన్ చేసి చెప్ చప్పినా బావ కొర కొట్టు బావ కొంచెం అంటే సరేలేమ్మా అన్నాడు ఆ కొడ్తే పోతాలేకపోతే ఇంటి కానే ఉంటాయి ఇగ ఇగ మొత్తం కరిపని చేసి బత్కినామాని హుహుహ్ అంతే గదా మరి కొట్టన్ది మనం పంచాయ్ చేయలేం కదండి సార్ మీద్కి
చెయ్యలేము
ఉహ్ ఆయ్నకు ఇష్టం ఉంటే కొడ్తడు లే
లేకపొతే లేదు ఎక్కువ అయితే వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళకైతే ఎప్పటికుంటది ఎప్పటి కాదా తీస్కుంటుంనే ఉంటారు
ఇప్పటికి హాజరు తీస్కుంటూనే ఉంటారు
నాకు పోయిన సారి నర్సరీకి పోయినాయే వళ్ళే ఇంకా
అవ్ను నాకు మంచనే వాడ్డై అన్ని డబ్బులు
ఉహ్
ఉహ్
అది ప్రాసెసింగ్లుంది ప్రాసెసింగ్లుంది అని చూపెడ్తాం కది అస్తనేలేదండి
ఊ ఊ ఆగంమాగం
ఎవరేమో మాట్లాడతారు
ఊ పిచ్చి లేత్తాందడి ఏం జేయాలో ఏం అర్ధమైతలే
ఆ మరి ఇట్లా అంగన్బడి పోస్ట్ ల అయమ్మలుండేవి గదా అవ్యాని అడిగి ఆ పో
నాకు టెన్త్ ది కావాలన్నట నేను టెన్త్ చదవలే సెవంతే ఆ మా సార్ అట్లేం పట్టిచ్చుకోలేదండి ఉమ్ ఏమండీ
ఇంకేమన్నా ఇప్పుడూ మాకు తెల్సిన ఒక ఆమె పెన్సిల్ మిషన్ తెచ్చు కొని జేస్తాందండి పెన్సిల్సు మీకు దెల్సా ఊ
తెలియదండి పెన్సిల్ గురించి ఇంకా నాకు తెలుసుకోవాలి అదేదో పెన్సిల్ల మిషన్ ఒచ్చింది అని మహిళ సంఘంలో చెప్పిళ్ళు మేడం వాళ్ళు
ఆ
ఆ ఇప్పుడూ మన కార్యదర్శి మేడం గూడం పదిహేను మంది గావాలి ఈ వర్క్ చేయడాని ఈ పేర్లు రాశి అమ్మ అన్నది గానీ నేనే అంత శ్రద్ధ జేసినాం పదిహేను మందిమి అయితే బానే ఉంటు ఊర్లో
కానీ యూ
మొన్న మీటింగుకు వోతె పదిహేను మంది గావాలి అని జెప్పింది క్వార్యదర్శి మేడం
అయితరండి పదిహేను మంది
ఉమ్ ఏదన్నా వర్క్ జేయడానికి లేడీస్ కు
మీకు ఆ
ఊ
అదే అండి ఉన్నరు ఫిఫ్టీన్ మెంబెర్స్ అయితరు ఊ ఊ మంచిగా ఉండయి అండి అందరూ గలిసి ఏదన్నా వర్క్ లాంటిది ఏదన్నా బిజినెస్ లాంటిది ఏదన్నా
బ్యాగులు జేయాలంటుంది మనకు జేయ్యొస్తదో రాదో అని కొంచెం ఆలోచిస్తున్నా
వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి ఫస్టు
ప్ప అండ్ డౌన్ జెయ్యాలంటే మనకు కుదుర్తదా అండి మరి
మీరందరూ అప్ అండ్ డౌన్ జెయ్యడం ఎందుకు వాళ్ళనే ఇద్దరిని ఇక్కడికి రమ్మని నేర్పిస్ తానే అన్నది కార్యదర్శి మేడ
ఓ ఔనా మీకు అట్లా జెప్పిందన్
అట్లన్నది అని అన్నారు మా సైడ్ వాళ్ళు నేను వోలేదు ఆ రోజు మీటింగ్ కు కాపోతే అంటాంటే విన్నా ఉమ్
ఊ ఇంకా మి మీ వాయిస్ స్టక్ అయితుందండి కొంచెం
ఇప్పుడు మంచిగా వస్తుందా అండి
ఊ మంచిగనే వస్తుందండి
ఇంగోద్ పైన ఉన్నం కదా ఇక్కడ ఇంత సేపు కొంచెం గాలి
బోనాల పండగ దగ్గరికొస్తుంది గదా
షాపింగ్ చేత్తరా బోనాల పండుగకి
ఆ అమ్మవారిక్ చీర తిస్కోవాలి కదండి ఆ ఇప్పుడు నా సొంత డబ్బుల తోటి మంచిది అమ్మవారికి ఫై హండ్రెట్ లా తీసుకోవాలండి
అమ్మవారికి పెట్టి మీరే కట్టుకుంటరు కదా మళ్ళ
అవునవును అంటే ఇంకా వంద రూపాల్ది గుడా వేరే దీస్కొస్తా అమ్మవారికి రెండు పెడుతా చీరలు మ్ అట్ల
ఔన్ ఇంకా ఇప్పుడు ఇంగా షాపింగ్ మాల్ ఆహ్ తీసుకోవాలండి నేను కుడా పుడుతా
అమ్మా ఇప్పుడూ ఆషాడం ఆఫర్స్ ఉంటాయి కదా అండి చాలా పెడుతారు శ్రావనమఫ్ ఫర్స్ అని
అవును ఆషాడం ఆఫర్స్ ఫుల్ ఉంటాయి ఇప్పుడు ఇంత ముందుకుకున్న స్టాక్స్ మొత్తం ఆశడం ఆఫర్ల ఇస్తాడు ఇగ
మైదాక్ పెట్టుకుంటారా అండి మీరు
పెట్టుకుంటమండీ
మ్ అదే ఆషాడంల పెట్టుకుంటారు కదా చాలా మంది మీ సైడ్ ఉందా మైదాకు
ఉన్న దండి మా సైడ్ ఒక పెద్ద చెట్టు ఆ మంచిగా పండుతుదండి అది రెడ్ గానే పండుతది
రెడ్ గానే పండుతదా
మ్
మ్ హు
ఇటు సైడ్ ఉన్న చెట్టుకి ఇప్పుడు ఆశడం వస్తే ఫుల్ మంది వచ్చి తెంపుకపొతారు అటు సైడ్ నుంచి మీ స్ సైడ్ నుంచి అటు నుంచి అందరు వచ్చి తెెంపుకొని పోయి నూరుకొని పెట్టుకుంటారు
మ్ హు
మ్
అహ మా పిల్లలు ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు రోడ్డు మీద
ఇగ పిల్లలు అంటే ఆట అట్ పిల్లలు తిరుగలే తిరిగితేనే మంచిదండి ఊరికే ఇంట్లున్నా కూడా వాళ్ళకి బోర్ కొడుతది ఫోన్ చూడ బద్దయితది అది చేయబుద్ది అయితది కొంచెం అటు ఇటు పోయి ఆడుకుంటే
మ్ టీవీల కార్డు కూడం అయిపోయిందండి
హ్మ్ హు టీవిల కాడ్డున్న కనీసం వాళ్ళు బొమ్మలన్నా బొమ్మల చానెల్స్ ఖుషి టీవో అదో ఎదో
హ్మ్ అవునండి కరెంట్ వస్తదొ రాదొ అన్ టున్నారు ఏందండి ఊళ్ళో కరెంట్ పోయింది
అవును కరెంట్ పోయింది వస్ కరెంట్ తోని ఒక బాధ అయితుంది రోజు ఆహ్ ఆహ్ నాది ఇంకా తక్కువనే ఉంది
ఆగుతదో ఆగదో నైట్ వరకు
ఏమో
హ్మ్ చార్గింగ్ తొని కష్టం అయితాంది పొద్దటి నుండి పెట్టినా అయిపోవు అసలు టాస్కులు కుట్టుడు ఇది అది జరిపోయింది ఇగ ఉమ్
ఏమండి చార్జింగ్ వస్తు వస్తే వస్తదిలె నైటు క చ కరెంట్ లేకుండ ఉ
అవునవును ఉండేది గాని అప్పుడప్పుడు చినుకులు పడతానయి ఇగ ఈ చిన్నవానకే కరెంట్ పోయిందెందుకండి
ఈ చిన్నదానికి పోతే పెద్దదానికి ఎట్ల మరి కరెంట్
అదే అదే నేను
ఇప్పుడు వర్షాకాలం కరెంట్ ఉన్నప్పుడు మా ఛార్జింగ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యాలి ఒకటి రెండు ఉన్నంత వరదాంక ఫోన్ చూడొద్దు
అవునవునండి
ఎప్పుడు కరెంట్ ఉండేది తెల్వది పోయెది తెల్వది
హ్మ్ అవును
హ్మ్
హ్మ్ చాలా కష్టం అయితది
మన ఊర్లో గంత మంది కరెంటోళ్ళు ఉంటరు మన ఊరికే కరెంట్ ఉండదు సక్కగా
హ సోమవారం రోజు హాస్పటల్ పోవాలత్తమ్మా హన్మకొండకు
ఉ ఒక్కరు కాదు ఇద్దరు కాదు మళ్ళా నలుగురు ఐదుగురు ఉన్నరు కరెంట్ వాళ్ళు మనూరోళ్లే లైన్ మెన్ మనకే చక్కగ కరెంట్ ఉండదు
అవునవును హ్మ్
ఏం చెత్తారో ఏమో వీళ్లందరూ
ఎం పాడో మరి తెలియదు అంటే కొంతమంది తొర్రూర్ గుడం ఉన్నరంట మనూరోళ్లు లైన్ మెన్స్
ఇద్దరొ మన ఊరు వాళ్ళు తొర్రూర్కు ఉన్నరు ఇద్దరొ ఒక్కరో మన ఊర్కు ఉన్నరు ఇద్దరు ముగ్గురు
ఉమ్ అదే అదే వాళ్ళకి ఫోన్ చేశ్నా వాళ్ళు మస్త్ స్ సీరియస్ అయితాళ్ళు అసలు మైలారం దగ్గర కరెంట్ పోతే ఆ లైన్ మేన్ ఉంటడు గదా ఊకే ఫోన్ చేస్తరు ఊరోళ్లు అని ఇక్కడ ఇవి టాన్స్ఫరం ఇది కాలింది గి పలాన్ టైం వరకు రావొచ్చు అని ఊకే మాక్ దయచేసి ఫోన్ జెయకండి అని మేసేజ్ పెడతరు మంచిగా
మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుడ అట్లనే గ్రూప్లా అ తుపురం అంటే ఇప్పుడు విలేజ్ గ్రూప్ల మొత్తంల కరెంటు పోయింది అర్ధగంట పడుతది రావడానికి నలభై నిమిష షాలు పడతది గంట పడతది అని మెసేజ్ జేషి పెడతరు ఒకటేసారి గ్రూప్ ల ఊకె ఊకె అందరు ఫోన్ చేయకుండా ఇంగా
అవును ఇప్పుడు ఏముంది అండి ఫోన్ చేస్తే అండి రెస్పాన్స్ గారు ఏమి గారు ఇట్ల బెట్టిందినుకో మనం గుడా ఆ అవునులే ఇగ వాళ్ళని గుడా ఇబ్ బ్బంది వెట్టొద్దు అని మనం కాల్ చెయ్యం ఆ అట్లా
ఉమ్
ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంది టచ్ ఫోన్ అందరి దగ్గర వాట్సాప్ ఉంది అందులో అందరి దగ్గర గ్రూప్ ప్స్ ఉన్నాయి కంపల్సరీ ఇప్పుడు ఎంత లేదు అన్న అందరి దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర టచ్ ఫోన్ ఖచ్చితంగా ఉంది.
హ్
అందరు గ్రూపులల్లా కొసేపు కాకపోతే ఒక్కసారి కాపోతే ఒక్కసారి అయినా గ్రూప్ కి వస్తారు చూస్తరు అట్లా కొంచెం టెక్నాలజీ వాడాలి అండి మన ఊరోళ్లు వాడ
ఉమ్మా సరే అండి
సరే అండి ఓకే బాయ్ అండి
ఓకే బాయ్ అండి ఒక బైరవుని